హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా
బాగున్నాను ఏం చేస్తున్నారు టిఫిన్ చేశారా
అయిందండీ మీది
అయిపోయింది అండి యాంటీ ప్లాన్స్ ఇంకా సమ్మర్ కి ఎక్కడి
ఏముందండి ప్లా అదే ప్లాన్ చేసి చేస్తున్నాము చూడాలి తిరుమల తిరుమలాకి వెళ్ళాలి అని
ఉ బెస్ట్ లేండి ఇంకా అకేషన్స్ కి ఎక్కడికన్నా ఇంకా వెళ్ళాలా
అకేషన్స్ అయితే ఇంకా ఆ ఇంకా ఫిఫ్టీన్ డేస్ తర్వాత త మా బ్రదర్ మ్యారేజ్ ఉంది
ఓకే ఓకే అంతేలేండి ఇంకా పిల్లలకి కూడా మనకి ఇంకా హాఫ్ డేస్ వచ్చేస్ స్తాయి కదా
అవునువును నెక్స్ట్
ఆ ఉ అంటున్నారు సో మేము అదే ప్లాన్ చేస్తున్నాను కొండకనేసి ఇంకా అయింది అక్కడ ఎందుకంటే ఇప్పుడు ఎలాగో హాఫ డేస్ కాబట్ ట్టి హ్యాపీగా వెళ్ళేసి వచ్చేయచ్చు వీకెండ్స్ వచ్చిందంటే ఆ ఉంటుంది ఉంటుంది అది ఎప్పుడు అలాగే ఉంటుంది మనకి కొండపైనా ఇంకేంటి
క్లైమేట్ చాలా బాగుంటుంది వెదర్ అసల్కూ అవునవును అవును నేచర్ చాలా బాగుంటది బట్టి ఎర్లీ ఈ రైన్ సీజన్ లో అయితే ఇంకా నేచర్ చాలా బాగుంటది
బాగుంటుంది ఇంక వెళ్ళాలి మేము కూడా నడక కదారి శ్రీవారి పాదాల సైడే అనుకుంటున్నాము అద తే మనకి ఈజీగా ఉంటుంది నడిచి వెళ్దాం అని సో మనకి అలి పిరైనా కూడా దగ్గే బట్ ఎక్కువ షాపింగ్స్ అవి చేసుకోవాలను కొంటే అలిపిరి సైడ్ బాగుంటుంది అనమాట్
అవును అవును అదే
పింగ్స్ అవన్నీ చూడ్డానికి అవన్నీ జింకలు దుప్పిలు అన్నీ కనిపిస్తాయి మనకి బాగా ఏమంటే ఇది దూరం అయిపోత్ తుంది శ్రీవారి పాదాలు
అదేమో కరెక్టే
ఇంకా వెళ్ళాలి ప్లాన్ చేస్తున్నా నేను కూడా
ఓకే
ఉహ్
మేము మా బ్రదర్స్ కజిన్స్ తో అందరం ఆ లేదు లాస్ట్ టైం వెళ్ళాను జపాలిను మళ్ళీ పాతాల గంగా ఆ అన్ని వెళ్ళాను వెళ్ళాను లాస్ట్ టైం వెళ్ళాను అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంతమంది మాక్సిమం ఒక ఎయిట్ మెంబెర్స్ తిన్నాం కదా కజిన్స్ బ్రదర్స్ అందరము సిస్టర్స్ అంతా సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చూడాలి అక్కడికి వెళ్ళినాక మూమెంట్ చూసి ఆ
మ్మ్ అంతేలేండి
నేనైతే లాస్ట్ స్ట్ మిగిలాను వాళ్లు వెళ్ళలేదు ఇగ రా సో ఇంగ వాళ్ళు పే వెళ్దము అంటే ఇంగ కంపల్ సరిగా వెళ్ళాల్సింది
హ్మ్ చూడాలి ఈస్ దాయి ఇంకా ఆ కషగంగాకు ట్రై చేస్త వస్తున్నా
హ్మ్ మ్మ్
మన స్వామికి అభిషేకం అక్కడ నుంచి తీసుకొని వస్తార అన్నమాట ఆకాశ గంగ దగ్గర నుంచి జలపాతం సో అక్కడ ఆయనకి ఆ అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఆకాశ గంగలో ఆయనకి అభిషేకం చేస్తారు
హ్మ్ మ్మ్
మనకి పాప వి వినాశం కూడా బాగుంటుంది చాలా బాగుంటది అక్కడ మనకి అంటే స్నానం చేస్తే కూడా పాపాలు ఏమన్నా ఉన్నా మనం చేసి తను ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా పోతాయి అని అంటారు అదే హ్మ్
హ్మ్ అది వెళ్ళ వెళ్ళాలి వెళ్తే ఖచ్చితంగా చూడాలండి హ్మ్ అదే ప్లాన్ చేసాము టూ త్రీ డేస్ బాక్ కి కొంచెం వర్క్స్ ఉన్నాయి
ఒక త్రీ ఫోర్ డేస్ ప్లాన్ చేస్ స్తే మనం అక్కడ
ఆ అలాగే శ్రీకాళహస్తికి వెళ్ళ ఆ అలాగే శ్రీకాళశ్రీకి కూడా వెళ్ళాలి అనిలా అలా ఆ శ్రీకాళహస్తి కూడా వెళ్ళద్దు మో అని ప్లాన్ చేస్తున్నాము
ఉమ్ అక్కడ మ్యూజియం కూడా ఉంది చూడండి గోగర్భ గార్డెన్స్ స్తుంది కదా ఆ గోగార్బాది ఇంకా వచ్చి అక్కడ టీటీడి మ్యూజియం ఉంది అక్కడ కూడా మనం వెళ్ళొచ్చు మన కింద జూ పార్క్ వెళ్ళండి వెంకటేశ్వర జూ పార్కింగ్ ఇప్పుడు కొత్త కొత్తవి కూడా అన్ని యాడ్ చేశారంట ఆ ఆ జూ లో కూడా అంటే పిల్లలు కూడా బాగుంటది కదా మనకి టైం ఇంగ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక త్రీ ఫోర్ డేస్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే బాగు
అవునవును ఉమ్
దే ఉమ్
అలాగే అండి చెయ్యాలి ఇప్పుడు
ఏ ఉమ్ ఇంకా శ్రీనివాస్ శమంగాపురము ఉమ్ లోకల్స్ ముందు చూసుకునేసి ఉమ్ అవును అవునులే సరిపోతు తందలేండి
ఉమ్ నైట్ ట్రైన్ ఎయిట్ ఇక్కడ నైన్ కి ఉంది ట్రైన్ మాకి ఆ మళ్ళీ మార్నింగ్ అ ఆర్లీ మార్నింగ్ ఫోర్ క తిరుమల ఆ తిరు తిరుపతి స్టే రైల్వే స్టేషన్ లో స్టాపింగ్ ఉంది హా ఇంకా అందుకు స్నా అక్కడ వెళ్ళి స్నానం జ రసి
ఉమ్ ఉ
సరే మీ ఇష్టం అయితే నాది
ఉమ్ సరిపోతుందిలేండి
ఆ ఆ ఆ అండి ఇంకేంటిీ
ట్రై చెయండి నేను ఇంకేం లేవండి చెప్పాలి అదే మేము అలాగే అనుకుంటున్నా వెళ్దాం వెళ్దాం అందరం కలిసి వెళ్దాం ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాం మేము కూడా ఇంకా హాఫ్డేస్ తర్వాత్ అని అకుంటున్నా లేదా హా డేస్ అన్నా అని అనుకుంటున్నా ఇంకా అలాగే కానీ పాకం కూడ అనుకుంటున్నాం అనమాట ఒక వన్ వీక్ ట్రిప్ లాగా అది అంటే ఈ కాళహస్తిలో రాహుకేతు పూజలు కూడా చేస్తారు కదా
అవునవును
ఆ అది అది కూడ చూసుకునేసి ఇంకా దగ్గర దగ్గర మనకి లోక్ కల్లో రాముల వారి టెంపుల్ ఉంది కపిల్ తీర్థం ఉంది శివాలయం ఉంది కదా అక్కడ మనకి వాటర్ ఫాల్ ఉంటుంది ఉమ్ అసలు ఎప్ ఎప్పటికీ ఉంటుందన్నమాట అక్కడ వాటర్ అనేది ఎక్కడ నుంచి వస్తుందో కూడా తెలీదు అది సో అది కూడా ఫేమస్ మనక్ అక్కడ చూడచ్చు
అవునవును ఉమ్ ఇంకా కింద కూడా ఇంకా కింద కూడా చానా ఉన్నాయి చూడ్డానికి
ఆ అండి ఉన్నాయి జూ ఉందీ సైన్స్ సెంటర్ ఉందీ ఫేమస్ కదా సైన్స్ సెంటర్ వెేంకటేశ్వర సైన్స్ సెంటర్ ఉంది ఆ చాలా ఉన్నాయి లోక్ కల్లోనే మెయిన్ లోకల్లో ఎక్కువ ఉన్నాయి మనకి ఫస్ట్ లో ల్లో చూసుకొని కూడా మనం దర్శనం టయానికి వెళ్ళిపోవ చ్చు ఒకవేళ నడకదారి వెళ్ళాలన్నా కూడా ఎట్లో శ్రీనివాసంలో ఇస్తారు టికెట్సు భూదేవి కాంప్లెక్స్ లో తీసుకోవచ్చు మార్నింగ్ ఎళ్ళిపోయి యా త్రీ థర్టీకి అట్లా నుంచి స్టార్ట్ చేస్తారు ఆ అక్కడ కూడా అంటే స్లాట్స్ అ పోతే మనకి స్లాటు ఆ అంతే రష్ ఎక్కువున్నప్పుడు ఇంక మన నియర్ బై చూసుకొనీ అలా తీసుకోవచ్చు అంతే
మరి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర కూడా ఇస్ తరంట లాస్ట్ టైమ్ మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు వాళ్ళు చెప్పినారు బస్టా ఉమ్ ఉమ్
ఉమ్ అక్కడ కూడా ఇస్తారు
చూడాలండి ఏదో మేము దిగిన టైంకి మార్నింగ్ అయితే ఉమ్ మార్నింగ్ వెళ్తాం కదా మే బి మాకు టికెట్స్ చిక్కవేమో ఎందుకంటే మా ఆ ఈవినింగ్ మాత్రమే కదా ఇ ఇచ్చేది టి
ఒక పని చేయచ్చు అప్పుడు మీరు మార్నింగ్ ఎళ్ళి యా చెక్ ఇన్ అయిపోయి హోటల్లో ఎక్కడన్నా లో కల్లో తీసేస్ కొని మీరక్కడ వన్ డే త అక్కడ లోకల్ ఏదన్నా చు
కానీ అక్కడ రియలేటివ్ లు ఆ మా రిలేటివ్ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు ఒక చదువుకుంటున్నాడు కానీ తనకి ఆధార్ కార్డ్స్ అంతా ఇచ్చి పంపిచచి టి జిరాక్
అట్లా ఉండదు మనము అవ్వదు అవ్వదు మనమే స్కాన్ చేస్తారు కదా ఆ అదే
సో అది ప్రాబ్లము లేకపోతే తను రెడీగా ఉన్నాడు మాత్
అదే అదే లే అంటే అప్పుడు అలా ఉండింది కదా ఇప్పుడు ఇలా మనం ఖచ్చితంగా ఎళ్ళాల్సిందే
ఉమ్ మ్ ఇగ అందుకు మేం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి దిగుతాం కదా ట్రైన్ సో ఇంగ సిక్స్ కి సెవెన్ క్ అంతా పైకి వెళ్ళిపోవచ్చు బట్ టికెట్స్ సర్వదర్శనం టికెట్స్ వచ్చేసి మార్నింగ్ ఇవ్వరు కదా ముందు మార్నింగ్ ఇస్తాండ్రి ఇప్పుడు అట్లా ఇవ్వరూ
ఇప్పుడు ఒక అంతే ఇంకా మీరు ఏం చెయాలంటే స్టే చేసి ఇంకా మరుస రోజు వెళ్ళాలి ఇక అందరూ అంతే
హ కాని మా మా వాళ్ళకి దర్శనం ఒక నైట్ ఉన్న గడ్డీ ఉన్నా కూడా వాళ్ళకి
సరిపోదు అంతే కదండి ఎప్పుడుకో వస్తు గద లాంగ్
ఆ
మనకి ఉండాలి అంతే స్తుంది అంటే ఎంతసేపు ఉన్నా అక్కడే ఉండాలంటే సార్ మనకి అది కొండ ఫైన
అదే అది సో అలా అయిి ఇంకా చెయ్యాలి అది కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లానింగ్ ను అందరి జ
అవున అవును అవును అంటే మళ్ళీ మనకి మనకి చూసుకోవాలి కంఫర్ట్ చూసుకోవాలి ఇంట్లో చూసుకో చూసుకోవాలి అన్ని చూసుకోవాలి కాబట్టి ఉమ్ పర్సనల్ వర్కస్ చూసుకోవాలి కాబట్టి కోవాలి ఇవి చూసుకొని ప్లాన్ చేసుకోవాలి అదె కుదరదు మనకి ఇప్పుడు
అవును అందుకే అన్న అంటున్నారు అ ఇద్ధరం వెళ్ళె సి వద్దాం వద్దాం అని సో నెక్ట్స్ మంత్ ఎమన్న చూడాలి ఇంకా
అంతేలేండి ప్లాన్ చేయండి మోస్ట్ ది నెక్ట్స్ మంత్ అట్లా ఏ కో ఉండదు ఆ రష్ అనేది ఇప్పుడు ఇంకా టెన్త్ కి కూడా ఎగ్జామ్స్ అయిపో వతాయి కదా ఈ ఆ ఈ మంన్ త్ ఉన్నాయి కదా టెన్త్ వాళ్ళ కూడా ఉన్నాయి అనుకుంట సిక్ టీన్ నుంచి సో బెటర్ డు ప్లాన్ అన్ మాట అంతే ఇంకా పద్మావతి అమ్మవారి ఆలయం కూడ్ డా మెయిన్ చూడాల్సిందే లోకల్లో అక్కడ గూడ వెళ్ళండి కుదిరితే అదే శ్రీ పద్మావత్ తి అమ్మవారు తిరుచానూరు హుం మనకి మెయిన్ క్కడ చూసుకొని వెళ్తారు కదా చాలా మంది అంటే అక్కడ అబ్్వకపోయినా కూడా మన ఫస్ట్ పై కెళ్ళి దాన్ తర్వాత కింద కూడా చూసుకొని ని వెళ్తారు ఊర్లకి
ఉమ్ అవును మరి మీరు ఎ ప్పుడు వెళ్తున్నారు ఈ మంతా నెక్స్ మంతా హలో
ఓకే అండి అయితే హ్యాపీ
మీరే ఎప్పుడు వెళ్తున్నారన్ డి
నేను అదే నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నా ఆ ఇగ ఓ కే కలుద్దామండి కచ్చితంగా వస్
ఆ ఖచ్చితంగా కలుద్దామనండి అలాగే చేద్దాము నేను కాల్ చేస్తానులేండి వెళ్లేది ముందుగా అప్పుడేమన్నా మీరేమన్నా ఆ టైం కే మనో
ఆ ఓకే ఓకే అండి షుర్ షుర్ ఓకే అండి బాయ్ బయ్ హ్మ్ బాయ్ మ్